ఒకే టైమ్ పాస్ కి హలో
ఆ చెప్పండి
మీకు టెంపుల్స్ కేళ్ళడం గాని విజిట్ అవ్వడం గాని
ఆ అవును ఇష్టమే అండి ఇది
ఏ టెంపుల్కి ఎల్లారు నాకి
ఆ అంటే నేను రీసెంట్గా అరుణాచలం టెంపుల్ ఎల్లాను అది అంటే అక్కడికి వెళ్ళి అయితే పాజిటివ్ వైబ్స్ వస్తాయంట గదా అంటే నెగిటివ్ అంతా వెళ్ళి పాజ్ పాసిటివ్ వస్తదంట గదా
ఆ జీవితంలో ఒక్కసారన్న వెళ్ళాలంటారు
అవునవును అంటే అది ప్చ్ అంటే నేను వినింది ఏమంటే, అది వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరంట, అది ఎంత డబ్బున్నోలు అయినా కానీ, అంటే ఆ దేవుడు పిలిస్తేనే వెళ్ళగలరు అని. విన్నాను అది మరీ నిజ్ జమ్మూ కాదు నాకైతే ఐడియా లేదు అవును మీరు మీరు మీరు అంటే ఆ అంటే దేవుని పిలుపుంటేనే వెళ్ళగలరు అంట ఆ టెంపుల్కి
హు హ్మ్ అయితే మిమ్మల్ని దేవుడు పిల్చుకున్నాడు నేను ఇంకా ఇప్పుడు విసిట్ అవ్వలేదా టెంపుల్
అయితే మిమ్మల్ని దేవుడు ఇంకా పిలవలేద్ అనుకుంటా
ఒక్క రోజు పిలుస్తారు వెళ్తా నేను
అవును మరి మీ అంటే మీ ఫేవరెట్ టెంపుల్ ఏది
తిరుపతి
అవ్ అవ్నా ఎందుకు అని అవును నేను విన్నాను అది ప్చ్ అంటే ఎక్కువ ఆ టెంపుల్కే విసిట్ చేస్తారంట కదా.
ఆ ప్రతి చాలా మంది విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి విజిట్ అవుతారు.
హ్ అవునా అంటే నాకు దాని గురించి పూర్తి తెలీదు ఎందుకో చెప్తారా అద అంత పెద్ద టెంపులు
ఆ చెప్తాను అక్కడ ఉన్న వెంకట్రామ స్వామి ప్లస్ నరసింహస్వామి వీళ్ళ అన్నదమ్ములందరూ ఉండడం వల్ల వాళ్ళకి ఏదో గొడవ అవడం వల్ల వెంకట్రామ స్వామి వెళ్తూ వెళ్తూ అంటే. ఆఖరికి ఏడు కొండలు ఎక్కి ఏడు కొండల పైన ఆగిపోయినారంట అందుకాక్కడం వెంకటేశ్వర స్వామికి ఏడుకొండల వాడ అని పెట్టారు ఇం గొక నేమ్ కూడా అద్ అప్పులు తీరుస్తారను వొడ్డీలు వాసుల వాడంటా అని పిలుస్తారు
అవునా ఎందుకు అది
అది మేబి ఒక నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు స్వామి వడ్డీ కాసులతో ఉన్నట్టు ప్చ్ డబ్బులు వడ్డీకిస్తారు కద.
ఆహాహా హ
ఆ అనన్నట్ అక్కడ వెళ్ళి నిలిచిపోవడం వల్ల అక్కడ దేవుడికి గుడి చేయడం ఏడు కొండలు మెట్లు కట్టడం. ఆ త్రీ థౌజండ్ మూడు వేల ఐదు వందల యాభై మెట్లు
అంటే ఇప్పుడు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా దేవుని దగ్గరకి
ఆ బస్సెస్ బస్సులు కూడా ఉన్నా గాని చాలా మంది నడుచెళ్లడానికి వేవాం ఎక్కువ ఇది ఇస్తా ప్రాధాన్యత ఇస్తా హ్మ్మ్.
అంటే అది మనం ఆ సెవెన్ హిల్స్ అది ఏడు కొండలు అన్నారు కదా అవన్నీ దాటుకొని వెళ్ళాలా దేవున్ని చూడాలంటే
అవు ఏడు కొండల్ని కలిపి అక్కడ మెట్లు చేసారు జనాలు వెళ్ళడానికి తనివిగా. అంటే ఈజీగా వెళ్ళడానికి మె తెలాగ బెట్టారు అవి ఎక్కి ఈజీగా వెళ్లొచ్చు మ్మ్ ఆ మీ ఏడుకొండలు ఎక్కి పిల్లలు పాపలు వెళ్ళి ఆ ఫ్రెష్ అయి గుడికెళ్ళి.
అవును అది అంటే ఈ ఇదేంటి ప్చ్ ఆ టెంపుల్కి వెళ్ళినాక చాలా మంది అదే ఎంటుకలు తీపి.
ఆ అది ఎందుకంటే వెంకట్రామ స్వామి వెళ్ళు ఏడుకొండలు ఎక్కేటప్పుడు మధ్యలో తలకి గాయం అవ్వడం వల్ల హెయిర్సవి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయంట, అప్పుడు ఒక దేవత వ చ్చి తన వెంట్రుకల్ని తనకి దానం చేసిందంట తీసుకోండి అంటే ఒక అమ్మాయి ఇవ్వడం అనేది.
అవును అవును
చాలా ఇది కదా అందుకప్పుడు స్వామి ఆమెకి వరం ఇచ్చాడంట నా గుడికి ఎవరైతే వచ్చి తల నీలాలు ఇస్తారో అవన్నీ నీకే చేరుస్తాను అని కనీ ఇప్పటి కాలంలో అమ్మాయిలు కూడా ఇస్తున్నారు, కాని అమ్మాయిలు ఇవ్వద్దంట ఎందుకంటే, ఇ ఆ వెంటుకలిచ్చిందే అమ్మాయి కదా దేవుడికి అలాంటప్పుడు మళ్ళీ అమ్మాయిలెళ్ళివ్వడం ఎందుకు అబ్బాయిలు ఇవ్వాలని అంటాం కానీ అమ్మాయిలు కూడా ఇస్తున్నారు ఈ మధ్య మొక్కు అలా అన్నట్టుగాని ఇవ్వకూడదు.
అంటే నేను విజిట్ చేసినా గాని ఆ టెంపుల్ కి అంటే చాలా చిన్నప్పుడు వెళ్ళిన్నాను రీసెంట్గా వెళ్ళాల అనుకుంటున్నాము
హుహ్మ్ వెళ్ళండి చాలా బాగుంటది చాలాం ఆ వెళ్లచ్చు ఫ్యామిలీ తో ఏడుకొండ లెక్కి మధ్యలో నామాలు చదువుకుంటూ దేవుణ్ణి చూసి నిత్యం అన్నదానం జరిగినప్పుడు అన్నదానం చేసుకొని తిని.
అవునా మీరు ఇంత చెప్తున్నారంటే నేన్ ఖచ్చ్ త్తంగా వెళ్తానండి నెక్స్ట్ మంత్
ఆ వెళ్ళండి పక్కా మంచిగ ఉంటారు
అంతే అంటే ఇంకా దేవుడు కాకుండా ఇంకా ఏమన్నా విసిడింగ్ ప్లేసెస్ అట్లా అంటే చూడ్డానికి ఏమన్న ఉన్నాయా.
అక్కడ ఆ ఉన్నయి ఇవి కాణిపాకం
అద కానిపా కం అంటే అక్కడ దేవుడేనా
ఆ అక్కడ అన్ని చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నయి ఆ ఇది జపాలి ఆంజనేయ స్వామి టెంపల్
అదే అం అంటే నెక్స్ట్ మంత్ వెళ్దాం అను కుంటున్నాం మీరు చెప్పినట్టే అన్నీ చూసుకొని వస్తాం
ఆ వెళ్ళండి అది కాక స్ తిరుపతిలో మీకెక్కడ పువ్వులు కూడా దొరకవు పైకెళ్ళాక ఎవరు పెట్టుకోను అమ్మాయిలు కూడా పెట్కోరు అక్కడ ఉన్న పూలన్నీ దేవుడికే సమర్ పించాలి అంటారంట
ఆహా
ఉ ఎవరు అసలు పూలు పెట్టుకున్న వాళ్ళని చూడరు మీరు అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవడం కాని పూలు పెట్టుకోవడం గాని
టెంపుల్ అన్నాక చెప్ ప్పులయితే వేసుకోరు అది అయితే ఐడియా ఉంది పూలు ఎందుకు పెట్టుకోరో అది తెలిదు మీరు చెప్తుంటే తెలుసుకుంటున్నా
అక్కడ ఉన్న అక్కడ పూసే పూలు దొరికే పూలన్నీ దేవుడికే సమర్పిస్తారంట అందుకని ఎవరు పెట్టుకోరు అ చెప్పులేసుకోరు అనడానికి ఏమి అంటే ఇక్కడ ఏడు కొండలు ఎక్కేటప్పుడే వదిలేస్తారు కాబట్టి యేసుకోరు ఏడు కొండలు దిగినాకే వేసుకుంటాం చాలా మంది కొంతమంది వేసుకుంటారు నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు కనీ చాలా మంది వేసుకోరు ఉ మధ్య మధ్యలో బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటాయి తిరుపతిలో
అంటే అవి అంటే మధ్య మధ్యలో అంటే ఆ ఎట్లా ఇన్ని మనిషికి అని జరుపుతారా లేదం
అదొక టైమ్ ఉంటది బ్రము త్సవాలు టైం అన్నట్టు ఉంటది అప్పుడు జరుగుతది
అంటే అప్పుడు అంటే అప్పుడు అంటే ఎక్కువ జనాలుంటారా అని
చాలా మంది ఉంటారు అసలు వెళ్ళడానికి కూడా అవ్వదు అన్ త మంది ఉంటారు
అంటే అలాంటపుడు మీరు ఎప్పుడన్నా విసిట్ అయ్యారా తిరుపతికి
లేదు ఎందుకంటే అపుడు ఎక్కువ మందికి ఎంట్రీస్ ఇవరు చాలా తక్కువ మందికి ఉంటాయి జనాలు ఎక్కువ ఉండడం వల్ల టికెట్స్ బుక్ అవ్వవు
అవునా
ఉ బట్ చాలా బాగుండయి బ్రహ్మోత్సవాలు జరి చాలా పెద్ద టెంపుల్ బ్రహ్మోత్సవాలు జరిగినపుడు దేవుడే మనల్ని చూ చూడడానికి వస్తాడు బయటకు బయటికి వస్తాడు దేవుడు అపుడు బాయ్
బయట గోస్తారా
మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా లోపల్కి వెళ్ళి
ఆ
బ్రహ్మోత్సవాలాపుడు దేవుల్ని ఊరేగింపు లాగా అంటే
ఆ బయటికి తీసుకరా అంటే దర్శనం బా జరుగుతాది అంటున్నారు డు
అవును లోపలికి వెళ్ళకుండా బయటకే వస్తారు కదా స్వామి అపుడు
అవునులే అవునవులే
హు ఇలాంచంతు ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఉంటది వెళ్లిరాండి ఒకసారి
అదే అండి అదే వెళదామనే అనుకుంటున్నాం నాకు పెద్దగా అండి విన్నాను టెంపుల్ చాలా పెద్దది అది అని వెళ్ళాలా అని నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నాము అది తెలియదు
అలాండి కానీ కొంచం దే మనం టికెట్స్ బుక్ చేసుకోవడం వెళ్లి మాక్
అంటే టికెట్స్ అంటే దేనిక్ టీ టికెట్స్ తీసుకోవాలి దర్చ్ నామ్
చాలా మంది టికెట్స్ లేకపోవడం వల్ల వెళ్ళి దర్శనం అవకా ఒకొక్క ఫోర్ డేస్ వెయిట్ చేసి రెండు రోజులు అలా షేడ్లలోనే ఉండి చాలా మంది వెనక్కి వచ్చేయడం అంత హు మంటరూ దేవుడికి అంత ఇది ఇస్తారు జనాలు అంత మంది వస్తారు సంవత్సరం మొత్తం జనాలు వస్తూనే ఉంటారు
అక
అందుకి గుడిలోకి వెళ్తే ప్రశాంతత అనే ఉంటాయి కాబట్టి అందరుూ వస్తారు
మరి అక్కడ ఏదో ఏదో దేవుని పాదాలు ఉన్నాయంటారు అవన్నీ
ఆ ఉనాయి
అంటే అవి అవి ఏంటి అవి అంటే దేవు దేవుని పాదాలేనా అవి ఆ దే పాల అంటే వెళ్ళేటప్పుడు అల్లు పెట్టు వెళ్ళడం అన్నం అవి గుట్తింపులాగా ఉన్నాం దానిట్ ఒక గుడిలాగా కట్టడం గుర్తింపులాగా కట్టడం పూజలు చేయడం పందులకు శాంతి తీసుకున్న చవిటుని పెట్టుకోవడం
విరాహస్వామి టెంపుల్ ఉంది వెంకటరామస్వామి దర్శనం ముందే విరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలి అప్పుడే మనం చేసుకున్న దర్శనానికి విలువ ఉంటుందని వెంకటరామస్వామి వరలి అంటవరాహస్వామికి
ఆహా
కాబట్టి ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి
వునా అ అదే మీ వల్ల నేను చాలా తెలుసుకున్న టెంపుల్ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వెళ్తాను మా ఫ్యామిలీతో కలిసి
వెళ్ళండి
చాలా బాగుంటది థ్యాంక్స్ అండి మీరు నాతో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు
ఊ బాయ్ అండి.
బాయ్